హలో హాయ్
ఎలాగున్నావ్
మ్ బాగున్నా నువ్వు
బాగున్నాను
తిన్నావా
హ్మ్ తిన్నాను మీరు
తిన్న తిన్నా ఇప్పుడే
హ్మ్ హు హ్మ్ ఎలాగా నడుస్తుంది
ఏం లేదు నార్మల్ గనే అయ్యో గోరంగా కొడుతున్నాయి ఎండలు
అయ్యో
ఇంట్లోనే ఉండాలిగా
అయ్యాయో మరి ప్రికాషన్స్ అనేది తీసుకుంటున్నారా మరీ
తీ ఇంట్లోనే ఉంటా కదా ఇంకా ఎక్కువ అంతా
మ్మ్ బెటర్ ఆ ఆప్షన్ అదే మనకి కే ఏదైనా వర్క్ ఉంటే మార్నింగే చూసుకొని
ఈవనింగ్ ఆఫ్టర్నూన్ టైమ్ లో ఇంటికాడ ఉండడం బెస్ట్
బెస్ట్ మ్మ్
అంటే మీలాగా జాబ్స్ కి పోయే వాళ్ళకే కొంచెం ఒకే కేర్ తీసుకోవాలిమో అన్నట్టు ప్రికాషన్స్ తీసుకోవాలి
అంటే మేము అనేడిది బయటికి వెళ్తాం కదా సో మాకు ఆఫ్టర్నూన్ టైంలోని ఇంకోటి మార్నింగ్ టైంలో మాకు వర్క్ అనేది ఉంటుంది కాబట్టి సో చాలా మాకు ఎఫెక్ట్ అ తున్నది
అవును
మేమేందంటే చాలా ప్రికాషన్స్ ఇంకా మేం తీస్తాం వన్ వాటర్ బాటిల్ క్యారీ చేయాలి ఇంకొకటి జ్యూసెస్ ఫ్రూట్ సో టిఫిన్ బాక్స్ అన్నీ క్యారీ అనేది చేయాలి అలా
పేయా
ఏంటిది
ఇప్పుడు ఒకవేళ అ అంతా కేర్ చేసుకోకపోతే ఇట్లా బట్టి కిెళ్తారు కదా ఆ యా కొందరూ ఇట్లా ఏమంటారు ఎండకి పాలిపోవడం
ఊ అదే తల తిరగడం చక్కర రావడం చ్ డిహైడ్రేట్ ఇవ్వడం ఎక్కువ డిహైడ్రేట్ అవుతాది ఈ ఎండ ఇంకేదంటే మనం ఎంత లిక్విడ్ ఐటెమ్స్ తీసుకున్నా డిహైడ్రేట్ అనేది రావు తను ఉంటది ఎనర్జీ లాస్ అవుతాం
ఇక మనం ఎంతకే ఎడ్జ్ చేసినా
మ్మ్ మనం మనదాధి ఇక చాలా మనం ఇంకా ఎక్కువ ప్రికాషన్ తీసుకోవాలి ఇక మనం తీసుకోకపోతే ఇంకో తీసుకుంటారు చెప్పు మన గురించి మా ఆంటీ ఇంకొక టెన్ డేస్ టెన్ డేస్ సావు అయిపోతే ఈ సమ్మర్ సీజన్ అనే అది ఎండ్ అవుతుది
అప్పుడు ఏమంటాం ప్చ్ ఎండాకాలమే బెటర్ ఉండే వాళ్ళకి కాలం ఎందుకు వచ్చింది అంటాం
ఇగా మనకూ ఒక్కొక్క సీజన్ కి ఒక్కొక్కటి ఉంటాయి కదా మన తలకాయి నొ
కానీ ప్చ్ ఎంతయినా సరే ఇంత ఎండకాయిన్ ఉండొచ్చు గానీ కొంచెం చల్లిపెట్టినా కొంచెం వాన పడ్డాస్
ఉండలేము బావును ప్చ్ అంటే అది మనం ఎక్కడ కాక్ అక్కడ మనకూ వర్క్ కాకుండా చేసేస్తాదాది
ఆ ఇంత ఎండ కొట్టిన మనం బయటికి ఎడిక్ ఎంత దూరంమైనా పో
పోతాం హ్మ్
కొంచెం వాన పడ్డదన్కొ అయిపోయ్ ఇక
మ్ ఈడ వర్షమయిందంటే ఇక్కడ పనులు అక్కడ ఆగిపోతాయి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఆగిపోతారు ఏదన్నా వర్క్ చేద్దామన్నా కూడా ఇన్ ఇంట్రస్ట్ రాదు ఏది
ఆ
సో దీన్ చనా బెటర్ సమ్మర్ సీజన్ అని మనం ఎక్కువ అనుకుంటాం
కానీ సీజన్లా ఇగ అట్లా చేసేదింటే అట్లా అయితేనే ఉంటది
ఆహ్ హు హు హు ఇ అది కూడా మనం ఇక ఒక్కొక్క సీజన్ కి ఒకటి ఉంటది ఇక
ఉమ్ అంటే అసలు అట్లు ఏం లేదు కాని మనం మన మైండ్ లో పెట్టుకున్నాక థాట్ ఇది అంతే ఏ సిజన్ అయినా మనం చేయాల అనుకుంటే చేస్తాం
ఉమ్ రయిట్ ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ లే కపోతే మళ్ళీ కష్టం అయిపోతుంది మళ్ళ పంట పొలాలు అ రావు మ ఎన్ని సీజన్ వే మన వా టర్ కావాలి మనకు వాటర్ ప్రాబ్లమ్ వస్తుంది అంటే ఒక్కొక్క దానింతోటి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ అవి రాకపోయి రాకపోతే ప్రాబ్లమ్
వచ్చినావిడ ఎట్లుండాలంటే నార్మల్గా ఉండాలి కానీ ఎండకయితే మనం చెప్పలేమ్ ఏ నార్మల్ గుండు అంటే అసలు ఉంటదా ఎండ
ఉండద్ ఉండదు ఇంకెక్కువ ఈ రోజు తక్కువ ఉన్నదంటే రేపు పింక్ ఎక్కువ ఉంటది దీనికన్న డబ్బల్ ఉంటది
అదేగా ఇంక ఈ రోజు ఇప్పుడు మొగులు మొగులు అవుతుంది మీ సైడ్ ఎట్లుంది
మాదిిక అయితే పర్లేదు ఆ స్కై అయితే బ్లూగానే ఉంది ఇంటే ఏం లేదు
సూర్యుడు వెళ్ళిపోయిండు మొత్తం ఇట్లా మేఘాలు మొత్తం కమ్మేసినయి
అవునా ఇక్కడ స్కై అయితే క్లియర్ గానే ఉంది మేబి పడుతుండచ్చు ఈవినింగ్కి చల
నాకు తెలు అక్క ఒక్క సైడ్ అది సైడ్ బ్లాక్ అయిపోయింది అక్కడి సైడ్ అదిక్కడ మాది కూడా నార్మల్ గానే ఉంది గానీ
అంటే ఇప్పుడు స్కై ఎట్లుంటదంటే అంటే కొన్ని నేను కొన్ని లైక్ ప్లేసెస్లలా చూసినాను గీడికెళ్ళి గిగడ దాకనే వర్షం పడ్
ఆ అదే కద అసల్ అదసల్ నిజంగా ఆ వన్ ఇద్దరు అంటే అసలు అది ఏమంటారు మ ఇలా ఊర్లో కూడా ఏమంటారు ఇప్పుడు అమ్మపల్లి నుంచి ఆ రాళ్ళగూడ వరకి వర్షం పడుతుంది తది మళ్ళీ అమ్మపల్లి నుంచి ఆ నరకుడు వరకి వాననే ఉండదు అసలు దానికి దీనికి కొంచెమే కలడిస్ట సన్స్ అసలు ఆ ఎంత షాక్ అం చదువుకోని మంచిగా అనిపిస్తది సేమ్టైమ్ లొ
అంతే అంటే ఇప్పుడు మనకి క్లౌడ్స్ ఇక్కడ దాకా ఉంటే
ఆ అక్కడనేే వారసది
తర్వాత అక్కడ పడది ఇక్కడ పడదు కొన్ని ప్లేసెస్ లో అయితే ఒక్కటే చోట పడతది లైక్ ఏందంటే ఒక చిన్న ఇప్పుడు గ్రౌండ్ అని గ్రౌండ్ చుట్టుముట్టు పడుతది. పక్కకు పడదు అవతల పడదు ఇవతల పడదు. గ్రౌండ్ చుట్టుముట్టే పడుతది అంతే
హమ్ అదే హమ్ ఓ
ఉంటది కదా క్లౌడ్స్ మీద అది ఇది మొత్తం
నేనైతే అసలు ఎంత లక్కీ అంటే అంత లక్కీ నేను వీధికి వచ్చిన వాటర్ నిండుతున్నాయేమో అని చెప్పేసి మా బిల్డింగ్ కాదు కాకుండా ఇంకొక్క ఒక టూ ఆపోజిట్ బిల్డింగ్ మీద కోతి ఉంది నాకు డౌట్ నాకు డౌట్ వచ్చింది ఇప్పటిదాకా మస్తు తొర్రినాయి కాకిలు కోతి ఉంటది అనుకుంటూనే వచ్చినా ఇప్పుడు ఇట్లా ఫోన్ మాట్లాడు టే మీద తిరుగుతున్న ఆ కొంచెం ఆపోజిట్ బిల్డింగ్ లో కింద ఫస్ట్ ఫ్లోర్ నుంచి పోతుంది అది
హహ్ హహ్ హ ఓకే
వాళ్ల ఇప్పుడు ఈడనే ఉండుంటే ఫోన్ ఏడపడుతుండెనో నాకు తెలియదు గట్టిగా ఒర్రి కిందికి ఉరుకుతుంటిని
అయ్యయ్యో ఓ ఎందుకు కోతి అంటే ఎందుకు భయము
ఓ ఈ కోతి ఎందుకు భయం అంటే ఈ ఒక్క టూ త్రీ ఇయర్స్ నుంచి మంచి మంచి ఏమంటారు భయంకరమైన ఇన్సిడెంట్స్ చూపించినాయి ఇది
అయ్యయ్యో ఆహా
కాకి ఇప్పుడు ఈ ఏమంటారు వెంకల్నే హనుమంతుని టెంపుల్ ఉంటది
హమ్
ఇంకా ఆడ ఇంకా దేవుడు కదా వస్తాయన్నమాట ఇంకా కొబ్బరికాయలు అవి ఇవి ఉంటాయి కదా అయ్యో కాకిలు వస్తాయి కదా కాకిలు మెయిన్ గుడ్లు పెడుతుంటాయి చెట్ల మీద ఇవి తింటాయేమొ అనే భయంతోని వద్దు ఉంటాయి కదా ఇప్పుడు దాకా నుంచి కాకి న్ని మస్తు ఒర్రుతున్నాయి నాకు డౌటు వచ్చింది వచ్చిందిరా కోతి అనుకున్నా నా మైండ్ల అనుకుంటా అక్కడ ఇక్కడ తిరుగుతున్న ట్యాంక్ మూత తీసిన ఈగా ఏమంటారు హు కనిపియ్యలేదు ఇప్పుడు మల్ల నార్మల్గా అక్కడ చూస్తే ఉంది కోతి
అయ్యయ్యో హ
ఒక వెయ్యి ఉన్న అంటే మాత్రం అంతే నాపని
ఓకే మా ఇంటి దగ్గర కూడా మేము ఇన్ కేస్ ఒకవేళ ఫుడ్ గిట్టంగా మేము పెట్టకపోయినము అంటే వచ్చి పక్కా కావు కావు అంటయ్
ఆహా మమ్మీ నిండింది ఆ బంజేద్దాం ఇప్పుడు ఏమంటారు అది ఏ గల్లీలకు పోయిందో ఏమో కోతి
ఉ
మాకేందంటే మీద కోనీకే ఇట్లనే బట్టలు ఆరేసాం కదా ఆ టైమ్ లో ఓ అసలు ఘోరంగా చుక్కలు చూపించేసినయ్ కోతులు అప్పుడు రెండు రొండు ఉ టుండే ఇప్పుడు సింగిల్ కోతితోని అది చెట్టు మీద ఉంటే మేము ఒకరం దానికి కాపలుంటుండే అది వస్ తుందా వస్తలేదా అని చెప్పి మా మమ్మీ బట్టలారేస్తుంది అది వస్తే అది ఇ కొంచెం ఇక్కడ మూమెంట్ ఇచ్చిందినుకో ఉరుకుడ ఇక
హా హా హా హా
అ చెప్పలేనంత ఎక్స్పీరియన్స్ లాయినదంతని
ఓ
నిండిడి పడుతున్నాయి కిందట్లా కట్టేవాట్కో ఉమ్ చెప్పాలి ఇంకా
ఇంక చూడాలి ఇంకా వేరే జాబ్ ఏమనా ఉంటే ఇన్ఫార్మ్ చేయాలి మీరు మీకు మీరు చెయాల అనుకుంటున్నారు మరి వేరే జాబ్స్ ఏమైనా
అ చుడాలి ఇగా
ఉమ్
చూడాలి ఇంకా వేరే వాళ్ళకి అడగాలి అట్లా ఇప్పుడు అయితే ఇంక ఎవరి నేమ్ అగు లనుో జాబ్స్ గురించి అయితే
ఉమ్
ఉన్నారు మా ఫ్రెండ్స్ కాగానీ వాళ్ళ దాంట్లో వేకెన్సీస్ లేవు అని ఉండే అడిగినప్పుడు
ఓ
ఉంటా చెప్తామ అన్నారు చూడాలి ఇక మళ్ళ ఎప్పుడు చెప్తారుో వాళ్ళు
ఓకే ఓకే అంటే సిస్టమ్ వర్క్ సిస్టమ్ ఫీల్డ్
ఇవాళ్ళ ఎయిర్పోర్ట్లో చేస్తారు
ఓకే
ఉమ్
ఓహ్ హో సో అలానే మీరు కూడా ఎయిర్పోర్ట్లోని చేద్దాం అనుకుంటున్నారు అయితే
ఆ చేద్దాం అనుకో అంటే నా గురించి అని ఏం కాదుగాని మా చెల్లెల గురించి
ఓకే
ఇంకా చెప్తే బట సెకండ్ వచ్చి రెం వచ్చి లలు గుంది
ఓకే ఓకే
ఇంగ వాళ్ళు ఎప్పుడు చెప్తరాని చూస్తున్నం ఇంగాళ్ చెప్పిరంటే పోవొచ్చు గదా అని చెప్పేస్
ఓకె మరి బిజినెస్ ఎవరు చూస్కుంటరు అప్పుడు
ఆ అ
బిజినెస్ ఎవరు చూస్కుంటారు
అప్పుడు నేన్ నేనందుకే ఇప్పుడు ఏమి అ ఏమంటారు పోవాలి అని ఆలోచనలు ఎం లేవు నాకు అమా షాప్ తీసేస్ తె అప్పుడు
ఉహుహు
ఇగ అప్పడు వరకి వాళ్ళిద్దరు చేస్తరు అని చెప్పేశి
కె ఒకే
చూడాలింక మా ఉంటె నేన్ గుడా ఎక్కువ రోజులెం పెట్టను మా షాప్
హమ్ హమ్
కొన్ని డేసే వెడ్తం ఇగ మళ్ళీ ఎక్కువ రోజులంటే ఊకే అదే చేసుకుంటా ఉండలెం గ
అవును అది గుడా కరెక్టే
అట్ల
మ్ వస్తే మంచిగా చేస్కొండి జాబ్ ఏదైతే ఉంది మన బిజినెస్ ఉంటే ఇంక మనకె బెటర్ కదా
అదే గదా ఇప్పుడు ఏమం ది జాబ్ అంటేనేమో ఇప్పుడు వన్ మంత్ అయ్యే వరకి వేట్
వేట్ జెయాలే అదె బిజినెస్ ఐతే ఆటోమేటిక్గ ఒస్తుంట
ఇంకొటి లీవ్స్ అది ఇది అని జెప్పేశి
మనకి ఏముండవు బిజినెస్ లో
మనం ఎప్పుడైనా ఓపెన్ చేయోచ్చు క్లోజ్ చేస్కోవచ్చు ఇష్టం ఇగ కనిగా ఇప్పుడు జాబ్ ఐనా మనదైనా సరే గనీప్పుడు ఎవ్వరిది చేశే ల్లకు ఆళ్లకే తెలుస్తది ఇ మనం ఈజీగా అంత ఈజీగా అట్ల ఇట్ల అన్లెం గాని
ఉమ్
ఇంగ ఎందంటె జస్ట్ అంటన్ అట్ల
అంతే అంతె సరే సరే
సరే మరి ఆ బాయ్